స్పేస్ వచ్చేసింది నంబర్ మజ్యలో ఫ్రంట్ ఫ్రంట్ ఆ ప్లస్ నైన్ వన్ అత్తదు కదా ఆయితే ఇయ్యాల గదా తీసిన తర్వాత సో ఇంకొక స్టెప్ స్పేస్ ఉండిపోయింది దాని వల్ల ఇన్వాలిడ్ అని వచ్చింది
ఉమ్ ఇప్పుడు నాకే వచ్చిందా
నీకే వచ్చింది ఏ అకౌంట్ నుంచి ఓపెన్ చేసి
నా నెంబర్ ఏ నా
ఉమ్
ఫోన్ లో వచ్చింది ఎక్కడికి పోయిందేమో నా నంబర్ ఇంకా అనుక
వచ్చింద్ల
ఉమ్
అవునా ఉంది ఇంకా గ్యాస్ ఉండదండి ఇక నుంచి పొయ్యి మీద వండుకోడమే మనకు గ్యాస్ మీద వండితే బాధ కను
ఏ మళ్ళీ ఏంటి ఇది వచ్చేది లాక్డౌన్ వచ్చేదింటగా మళ్ళీనా
అవును దానికి దానికి మించింది వత్తదంట చెప్తున్నాడు మరి
మోదీ చెప్పాడంట కదా లాక్ డౌన్ వచ్చేద్ది అని చెప్పి
ఎందుకంటే మించింది అప్పుడే అంత స్స్ట్రిక్ట్ గా ఉందండి ఇప్పుడు ఎలా బతుకుతారు జనాలు మళ్ళీ నీ ఏంటి రెస్టారెంట్ లో పోయి మీద వండు తున్నారంట
ఉహూ ఎందుకు అసలు లాక్డౌన్ ఎందుకు మళ్ళీ కరోనా లాంటిదా
ఆ
అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి దానికా
ఉమ్ దానికే అక్కడంతా దారుణంగా ఉంది తెలుసా అసల వామే బిల్డింగ్ మీద బిల్డింగ్ బాబా
అవును కానీ మనం వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటేనేమో ఏమీ లేదు అంటున్నారు
ప్లేసు ఉమ్ మమ్ ఆయిఫోన్ జతే చాలా దారుణంగా ఉంది ఇప్పుడప్పుడే అవ్వదు అన్నాడంట ఇంక్కడ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రావడానికి ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అవ్వదు
మా అమ్మ ఏమో లేదు నేను వెళ్తాను నేను వెళ్తాను ఇంట్లో ఏమో కట్టుకోలేకపోతున్నాను ఉంటది ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు వెళ్డానికి ఏమి లేదు ఇంకా ఇక్కడే చూసుకోవాల అంటే ముందు మా అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళింది కదా ఎమ్ కా పని చేయలేను ఆటోలో వెళ్ళాలను నడుం నడుపు నొప్పి వచ్చేది అం
మ్
నువ్వే నువ్వే ఏన్నా చూసుకోవచ్చు కదా అని చెప్పి నేన్న అంటుంది.
చూసుకోనా చూసుకోనా సెట్ అవ్వవ్ ను
చెడగొట్టేత్తం
హు
ఉహు
ఇంకా ఏదోటి అంటుదం అందం వెరైటీ డిష్లనువ్వే జేయగలం
డిష్ లా అంటే వంట చేసి పెట్టమం హవ్వా
ఆ ఒక్కఐటమ్ డిఫరెంట్ గా చేసి మంచిగా
క్లౌడ్ కిచెను అది హైద తర్వత్వరగా పని చేద్దాం ఉహుహు ఏమొ
కనీజం ఐస్ క్రీమ్ జాతం వచ్చిన, బిస్కెట్ మొక్కలు జాతం వచ్చిన అమ్మెస్ కుందాం.
మనము ఏమి ట్రై చేయట్లేదు. ట్రై చేసి తర్వాత
కాదు అప్ అబ్బాయి మన ఏజ్ ఉంటదేమో చూసాను తెగా షార్ట్స్ పెడతా ఉంటాడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా ఉంటాడు. ఏంటి బిస్ స్కెట్స్ బిస్కెట్స అక్కడే ఉండి ఒక రూమ్ లో ఒక ఓవెన్ దానికి కావాల్సి నీ పదార్థాలు అంతే బిస్కెట్లు చేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్స్ వత్తే అమ్మేసుకుంటాడు ఈడు అటుకెళ్ళి డెలివరీ ఇచ్చేత్తాడు.
ఉహు
ఆ అలాండి బిజినెస్లు ఏమున్నా పైకొచెత్తమేమో
ఉమ్ లేదెమ్ ఎంటి అది చూసం
ఆహ్
ఏంటి ఫ్రూట్స్ అయన్నీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లాగా ఒక దాంట్లో పెట్టి ఇచ్చినందుకు కూడా ఏంటి డబ్బులు తీసుకుంటున్నారు కదా.
ఉహు
నువ్వు చూ నువ్వు చూసావా
తెరు నాకు
అదే ఏంటి పెసల్లో అయి అన్నీ పెట్టి మళ్ళీనేమో ఫ్రూట్స్ అవన్నీ పెట్టి ఒక బాక్స్ లో పెట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లాగా అ ఆడికి పంపి వచ్చతే అది కూడా కోర బిజినెస్ లా బల్వ
అవును అది మొన్నటి దాకా ఫ్లాప్ అయింది కదా
హ
అలాంటి అన్నీ మన స్వార్థపరులు ఇక్కడ ఎవరో కొనుక్కకోరు ముందు మనం బాగుపడిపోతామని ఇ మాత్రం కొనుక్కొచ్చుకునే వండుకుని మేము చేసుకుంటే ఇంకా బోల్డ్ అతాయి అన్ను డబ్బులు పెట్టి తెచ్చుకోవడం కంటే అంటాను
అసలు లాక్ డౌన్ వస్తే ఏ పనే అప్పుడు ఉంటది మా డాడీ అయితే వెల్డింగ్ చేసేవడు కదా విలేజ్ కదా అందుకని చెప్పి అప్పుడే పనే కుంత తెల్సా మ డాడికి మా డాడీ చేసారు కాబట్టి బావుండే మాకు
హ్మ్
అంటే గుడుము వెళ్ళడానికి లేదు అదే అక్కడికి వెళ్ళడానికి లేదు ఇంకా అందరు ఇక్కడికే వచ్చేవారు మా చుట్టుపక్కలోల్లు అందరూ
హ్మ్ అయ్య బాబోయ్ బయట కనబడితే పోలీసులు మామూలు కొట్టేవారు కాదు.
ఆ ఏంటి ఆ టైమ్ లోనే పెళ్ళి మా నాతో పాటు ఫోర్ డేస్ పెద్దది అన్నాను కదా
ఉ ఊ
ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు
పెళ్ళిళ్ళు కూడా చేయనించేవారు కాదు అసలు దొంగ చాటుగా చేసేవారు తెలియకుండా
మమ్మల్ని అయితే ఎళ్ళేటప్పుడు ఎవరో పట్టించుకోలేదు కానీ వచ్చేసేటప్పుడు మాత్రం ఎక్కడికెళ్ళి వత్తున్నారు, ఏంటి అని అడిగారంట పెళ్ళికెళ్ళి వత్తుంటె లేదు ఇక్కడికి ఎక్కడో ఇక్కడికే వెళ్ళొత్తున్నాము అని అన్నారంటే ఏదో మేనేజ్ చేశారు
హ్మ్ అ ఉంటా గాబా ఇప్పుడు అలాంటిది వొత్తె ఇంక అంతే అయిపోయినట్టే ఇంకా ఎలా బతుకు కాలో ఏంటో కరెంట్ తీస్ సాడెంటి
ఫుడ్ బిజినెస్లు అవి అస్సలు నడవ్వే అప్పుడు
హుహ్
ఎవరింట్లో ఆల్లు వండుకోవడమే.
ఆ హైజీన్ ఎక్కువైపోద్ది అప్పుడు
అదేలే కరోనా వచ్చి చాల పెంచేసింది తర్వాత హెల్త్ గురించి
ఏంటిది అ ఏంటది హ్యాండ్ స్ప్రేస్ తెగ కొట్టుకునే వాళ్ళం ఏంటవి పేరెంటి మర్చిపోయినా
సానిటైజర్స్
హ సానిటైజర్స్ బాటిల్ బాటిల్ అయి అమ్మకుని బిజినెస్ పెట్టుకుంటే సుఖం
హ్ ఈ మధ్య మళ్ళీ పోయినయిగా మాస్కులు, సానిటైజర్లు
హ్మ్ కనీసం మాస్కులు మాస్ ఉండగలమా మళ్ళీ హ్మ్ చాలా మంది మాస్కులు కుట్టుకొని బతికేసారే
కరెంట్ పోయింది ఇక్కడ ఫైవ్ థర్టీ అయింది
మాకు ఇప్పుడే నీళ్లులోతనై
కట్టలం
లేదు పొందిన పట్టేసమ్ గా
వెరీ గుడ్ నేను ఏదన్నా కొడితే మాత్రం పది మంది టైలర్లు కుట్టినట్టుంటంది కొంప ఆగధిలో ఈ గదులు ఆ గదులు మొత్తం గదులన్నీ చేసస్తా ఉంటు
ఊహ్మహామ్
అన్నట్టే నిజంగా ఒక గదిలో ఏమో స్కేళ్లు అవన్నీ పడతాను ఇంకోక గదిలో ఏమో మిషన్ కొడదాను చీర మొక్కలు ఇంకోక గదిలో ఏమో అవన్ని కట్టేసిన ముక్కలు ఉంటాయి మొత్తమన్నిదులుయిపోవాలి
ఉమ్
అక్కడ బుక్స్ రాసేవొళ్ళు చూడు
ఆ
బుక్స్ రాసినప్పుడు కూడా అలాగే నా మంచం చుట్టూరు అయ్యే ఉండి
ఆ నేనా నేను మంచ మీద కూర్చొని రాసుకునేదాన్ని బుక్స్ అన్ని
అ జెస్తారు అయి ఇచ్చిన బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు
అ కానీ ఇతే ఇచ్చినా రాయలే అని నేనా తెలిసిపోయింది. ఏంటి ఎక్కువ్ ఇత్ త రాయలేను.
మనం నిజాయితీగా రాస మందికే రాయాలపోతున్నాం దివ్యధర్నం లాగా పేజ్కి నాలుగు లైన్లు వచ్చిన ట్రా అతే దెబ్బగాయిపోతాయి.
ఉమ్ మా అత్త ఎవరో తీసుకొస్తే ఆ అమ్మాయికి ఇచ్చేసాం కదా.
పంతం వేసుకుని బళ్ళయ్యార వదిలేసి రాతారే
ఆ
అది తక్కువ రాస్తుంది నేనెందుకు ఇంకా ఎక్కువ రాయాలి. దాని మీద ఇంకా తక్కువ రాస్తానని ఒకరి మీద ఒకళ వాళ్ళ చెల్ వాళ్ళు
ఇంకా చూడు వాళ్ళనే పిలు తార వాళ్ళకి అక్కలు కూడా మీరే రాయండి. అని చెప్పి వాళ్ళకే పంపితరు కూడా
ఆ రైటింగ్ కూడా అళ్దే బాగుందండి రబ్బరిగా అ శుభ్రంగాను మన నీ దత్ స్కిల్ల్ తోటి కొట్టి అందులో ఉంది రాసి అంతా చెత్తా అళ్ళకి నచ్చదు.
అవును
నిజాయితీకి రోజులు లేవు. అ
పేజీలో అయిపోవాలి. రైటింగ్ ఎలా ఉంట అ ఏంటి పేజీలు అయిపోతా
హ మనం ఏదన్నా చేయాక చేయాక అప్పుడే చేసామును. కుహ అది దొరికిపోతాం అందులో మేయిన్ నే మరి దారుణమే. చేయక చేయక అప్పుడే జెత అప్పుడే దొరికిపోతాను. అప్పుడే ఏదోటి వదులే సా ఏమో ఏదోటి చేయడుమో చేతను ఆ రోజు చూసేస్తారు పని గట్టుకొని.
నన్నయితే వాళ్ళు ఏమండ్రు. నేనే ఎక్స్ట్రాగా భయపడిపోతాను ముందే అక్కడికి వెళ్ళాక ఏం ఉండదు ఎప్పుడా అది అనిపితది నేనేమో భయపడుతు త భయపడుతూ వెళ్తానా అక్కడేమో ఎం ఉండదు క్కడ బుక్లు పెట్ టేళ్లిపొమ్మ టరంతే
ఎందుకంటే నువ్వు అందరు ఇచ్చేక వెళ్తావు మరి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా నువ్వు అందుకే ఎక్స్ట్రా పెయరు
అ
అ ఏమన్న హోమ్ రేమిడిస్ సేమన్నా ట్రై చెదమంటవ బ్యూటి బ్యూటీషన్ కోర్సినేర్ కున్నా గాని ఇదికొకటి ఉంటుందే ఎవరు వెళ్తున్నారే బ్యూటీ పార్లర్లకే
అే
మేను కాలేజిల్ దగ్గర స్కూల్ ద గ్గర ఈ సే న్నార ట్
ఏంటి ఏ బల్సులమ్మ జాతర అని చెప్పి చేశారు కదా అన్ని షాపుల్లోను ఏంటి ఆఫర్స్ పెట్టాడు కదా
మ్ హు
నిక్ తెలిదా బ్యూటీ పార్లర్లో కూడా ఆఫర్స్ పెట్టారే
ఉ మనం వినప్పుడు పెట్టి చూపించింది కమ్మా వెయ్యి రూపాయల ఫేస్ ప్యాక్ ఆ ప్యాక్ ఈ ప్యాక్ అన్ని ప్యాకులేసేస్తానన్న
మళ్ళీ అక్కడికి వెళ్ళవులే ఇంటికి ఇంకొకరు ఉన్నారు నేను ఒకసారి
చూనా అక్క తెలుసు తెలుసా ఆమయక పక్కలాగ బలై తనా హు అయినా ఆవిడ ఏజ్ లోనే తెలిసిపోతుందే అయినా ఆవిడ దగ్గరికెళ్లి చెఇంచుకోవడం ఎందుకంటే మళ్ళీ ఆవిడ కాఫుట్ ర్చుకుందంట కోర్స్ కూడా నేర్చుకోలేదు మన దగ్గర ఏడు వందలు ఏడు వందలు నొక్కేసింది హమ్ ఏమో ఇక ఏం చేసిందని అసలు ఆ ఏడు వందలు తీసుకుంది మన డిగ్రీ పది రూపాయలు కూడా సంపాదించినప్పుడు సంపాదించి పెట్టట్లేదు నాకైతే మరీ దారుణం ఒక రూపాయి వస్తలేదు అందరికి ఊరికినే సేవచేస్తునట్టు ఉంది నా పరిస్థితి ఎవరు కి కుట్టిన పది రూపాయ తెలేదా
అక్కడే ముందు ఒకటి ఉంది కాకపోతే ఆవిడ ఎప్పుడు మూసేసి ఉంచిది షాపు
హ అయిమా బల ఒంద థర్టీ మిననిట్స్ అయి బందయా